హలో
హలో
ఆ చెప్పే ఏం చేస్తున్నావే ఫోన్ కొడుతిన్నాాక నుంచి బిజీ అని వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు ఏటి
ఆ ఏం లేదు ఊరికే మా తాతయ్య ఫోన్ చేసినడు అయితే మాట్లాడుతు న్నా పైసల గురించి సరే గాని నువ్వు చెప్పు ఏం నడుస్తుంది ఈరోజు పొలంకాడికి వెళ్ళలేదా ఇంకా
పోయినా పోయినా ఎందాకే వచ్చినా ఇంటికి పోయేసి వచ్చాండి ఈరోజు బాగా ఎండ కొడుతుందని పొద్ పొద్దుగానే మా అమ్మలు అయిపోయింది పోయి రమ్మని అయితే పొద్దుగానే పోయినరు నిలు పెట్టటి వచ్చిన అని ఈ రోజు మానూరులో ఒక ముచ్చట జరిగింది తెలుసా నీకు
అవునా ఏం ముచ్చట నాకసలు ఏం తెలవదు నేను పొద్దుటి నుంచి ఇంట్లోనే బోర్లు అనుకున్న వంట వేసుకుంటా ఇంట్లో పనికే సరిపోయింది ఏమైందో చెప్పు నువ్వే
ఏం లేదే మన రచ్చబండ దగ్గర ఒక పాత చింతచేటు ఉంటది కదా చాలా సంవత్సరలది అయితే ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చినడే వచ్చి దీనికి మస్తు చరిత్ర ఉంది మస్తు సంవత్సరల చరిత్ర ఉంది సో దీని ఎవరు కొట్టేయొద్దని బోర్డు పత్తి పోయినండి
అచ్చా మంచి పని మంచి మాటే చెప్పినవ్ ఆ చెట్టు కిందనే కదా మన ముసలిళ్లంతా కూర్చుని పంచాయతీలు పెట్టేది ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ చెట్టు కింద ఎంత చల్ల వస్తుంది ఏ సి రుూములలో కుడా అంత చల్లగా రాదు
కరెక్ట్ చెప్పినవే ఇంకా మన బాల్యతనం మొత్తం దాని కిందనే నడిచింది కదా ఏ ఆటలు ఆడుకున్నా చిర్రకుడుకున్నా గోడ్లాట ఆడుకున్నా ఇంకా ఏం ఆడుకున్నా దాని కిందనే ఆడుకునే వాళ్ళం పైగా మంచి సీజన్ లో చింతకాయ పండే సీజన్ లో ఎన్నో వ దగ్గర తెంపుకొని మంచిగా కారు ముప్పు తగిలిచుకొని తింటుంటే ఆ మజయే వేరుండేదప్పుడు కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా దాని కింద ఆడుకోవట్లేదు
అవును ఇప్పుడు అంతా మారిపోయింది కదా ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఫోన్లు పట్టుకుని కూూచుంటున్నారు బయటకి వచ్చి ఏం ఆటలు ఆడుతారు ఇంట్ ఇంట్లోనే ఏదో బబ్బుల్ షూట్ ఆట ఏదో పబ్జి అంట ఏదేదో ఆటలు ఆడుతున్నారు మన రోజుల అయితే ఎంత సరదాగా గ నై ఆ చెరువు కాడికిపోయ్ ఈత కొట్టడం వాన పడితే వర్షంలో తడవడం ఎంత హ్యాపీ ఉండేర మనం చిన్నప్పుడు
అవునవును నువయితే వాన పడితే చాలు ఇగ పేపర్లు పుస్తకాల నుంచి పేపర్లు చింపి ఆ వాన పడపలు తయారు చేసి ఆ కాలువలలో వడేసేదానివి ఒక్కడు మునిగిపోయిన లేకపోతే మాతో పోటీ పెట్టుకొని ఓడిపోయిన ఫుల్ ఏడిచే దానివి గుర్తుంద
అబ్బా ఇప్పుడు నువ్వు నా గురించి చెప్తున్నావ్ మరి నేను నీ గురించి చెప్పాలా నువ్వయితే చిన్నప్పుడు తోట లోకి దూర్ జామకాయలు మామిడికాయలు దొంగతనం గ ఎంపలేద ఏంది తోటయన వచ్చి నిన్ను కొట్టిన రోజులు కూడ ఉన్నాయి కద
అబ్బా అ ముచ్చాట ఇంకా గుర్తుంద నీకు బానే గుర్తు పేట్టుకున్నావ్ అయితే కాకపోతే అదంతా సరదా కాలం కద సరేగాని ఈ మధ్య మన ఊల అదే వంటల పోటీలు పెడుతురంటా కదా మరి నీ పేరు ఇచ్చిన ప
ఆ పేరయితే ఇచ్చిన బట్ నాకు బదులు మా మమ్మీ చేస్తది అనుకుంట వంట ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లో అంత గణం మమ్మీ ఏవో గారెలేద్దామని ఆన్ అనుకుంటోంది ఇగ చెయని అని నేను కూడ వదిలేసిన
అందుకే నువ్వు చిన్నప్పటి నుంచి బానే వంటలు చేస్తావు కదా నువ్ చేస్తే పక్కా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తది కద
ఏమో లే ఇగ చెయ్యనీ ఈసార్ మమ్మీని
ఏం చేస్తుంది మరి మమ్మీ ఏ ఏ ఏం స్పెషల్ చేస్తుంది మరి వంటల పోటీలలో
గారెలు ఎద్దాం అనుకుంటుంది దానికి తోడు ఇంకో ఏదొ ఒకటి ఎస్తదం ద నాన్ వెజ్ల
అవునా అవును ఎంతైన మీ అమ్మాయి చేసే గరలు మస్తుంటాయి తెలుసా నువ్వు లాస్ట్ టైం నాకు పంపించినావ్ కద సజ్జిగారేలు ప్చ్ అసలు మస్తుండే టేస్ట్ ఈసారి కూడ ఒకవేళ వీలయితే కొన్ని బాక్సులు పెట్టుకొని తీసుకురా మనం కలిసినప్పుడు
ఆ చేపిస్తలే మా మమ్మీతో వంటల పోటీ అయిపోయిన తర్వాత చేయమనీ నీకు పంపిస్త గని నేను ఈ మధ్య విన్నా నువ్వేందో కొంచెం పని మీద తిరుగుతున్నావు అంట ఎవరికి చెప్పకుండ సీక్రెట్ గా ఏం చేస్తున్నావ ఏంది
ఏం లేదు ఇగ ఊళ్ళో ఎట్లన్న ఖాళీనే ఉంటున్నాం కద ఇగ వ్యవసాయం చేసుకుంటు ఇదే ఇగ కెమికల్స్ ఎక్కువ అయిపోతున్నాయి కద ఈ కెమికల్స్ వ్యవసాయం చేయడం నా కూడాంత ఇష్ టం నచ్చట్లేదు అందుకని మొన్న ఒక వీడియో చూస్తుండే ఆ వి వీడియో లో సేంద్రియ వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ చెప్పిర్రు సో ఊర్లో కూడ ఎవరు చేస్తరు కద మన చుట్టుపక్కల కూడ ఎవరు చేస్తలేరు కదా అందుకనే ఇగ సేంద్రీయ వ్యవసాయం చేద్దామని మా దేశీయ ఆవుల ఎరువులతోని చేస్తే బాగుంటది కదా మంచిగా ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు అని ఆలోచిస్తున్నా
అబ్బో నీకు ఇంత మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి అంటే నాక్ చాల ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు సిటీలలో ఉండేటోళ్ళు కూడ ఇట్లాంటి దానికోసమే బాగ ఎదురు చూస్తున్నారు గద అల మనవూరి భూములు కూడా ఎట్లా మంచిగా ఉంటాయి కాబట్టి మంచి లాభాలు వస్తాయని బిజినెస్ అనుకున్నవ
అవునవును అందుకే కద ఇ ఎవరు చేస్తారు కదా ఎట్లయినా మంచి డిమాండ్ ఉన్నది ఈ రోజుల్లో సిటీలలో ఉన్న వాళ్ళు చాల మంది దీనికోసం ఎదురు చూస్తురు అందుకే ఇగ ఈ మధ్య యూట్యూబ్ క్లాస్ కూడాంటున్నా యూట్యూబ్ క్లాస్ంటున్న ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ ఎసుకుంటున్నా అన్ని నోట్స్ రాసుకుంటున్నాయి ఇగ స్టార్ట్ చేస్తే ఇగ మంచిగా పక్క ప్లానింగ్ తో స్టార్ట్ చేద్దాంమని
చెయి చేయి కష్టపడితే ఫలితం ఉంటది అన్నట్లు ఈరోజు సాయంత్రం మన స్కూల్ కడ ఏదో ప్రోగ్రామ్ ఉందంట డ్యాన్స్ ప్రోగ్రామ్ నువ్వు వస్తావ మరి చూడ్డానికి
ఆ నాకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొంచెం పని ఉంది ఆ పని అయిపోంగనే ఇగ తప్పకుండా వస్తా మా ఫ్రెండ్స్ అందరు చూస్తా మ నువ్వు వస్తున్నావానె
ఆ నేను మా మమ్మీ కలిషి వస్తాం మా డాడీ అంటే డ్యూటీకి వెళ్తాడు గని మమమ్మీ నేను వస్తాం ఇందాక నువ్వు సేంద్రీయ వ్యవసాయం అన్నావు గదా మరి దానిక్ పైసల్ ఉన్నాయ ని దగ్గర అట్టిగనే అనుకుంటానవ ప్లాను గీను అని
ఏ లేద్ లేద్ ఇప్పుడు గాదు ఈ ప్లాన్ల నుంచి నేను గత ఆరు నెలల నుంచి ఆలోచిస్తున్నా ఇగ చిన్నగా బొన్నగా బయట పనికిపోతున్నా కదా అప్పుడప్పుడు సో ఆ పైసలు కూడా కొంచెం సేవ్ చేసుకున్నా అట్ల్నె మా అయ్యాను గుడా అడిగిన ఇగ కొంచెం ఇస్తన్నాడు అట్లే మా దోస్తుగాల్ల గుడా ఈ ప్లాన్ చెప్పిన వాళ్ళక్ కూడా నచ్చింది వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఏ లాభాలు వచ్చినంక చూసుకుందాం తీయ్రా అని ఇచ్చిర్రు
పర్లేదు మంచి మంచి ఫ్రెండ్స్ఎ ఉన్నారు నీకు డబ్బులు ఇస్తున్నారంటే మంచి స్నేహమే అది రేపు నీకు డబ్బులు వచ్చాక నువ్వు కూడా వాళ్ళని చూసుకోవాలి మరి మంచిగా
అను అంతే దాంతో పాటే కొంచెం ఒక్కసారి చేతి పంట పంటకు వచ్చిందనుకో మంచిగా నమ్మకం వస్తది కదా ఎస్డీల ఉండెటోళ్లు కూడా ఇగ మంచి మన దగ్గర అలవాటు అయిండ్రనుకో ముందు ముందే ఆర్డర్లు ఇస్తారు మధ్య సర్కారు కూడా ఇలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుందంట లోన్లు సబ్సిడీ గూడా ఇస్తుందంట అందుకనే నేను రేపు ఒక అన్నున్నడు ఆయనన్ కలుక్కొనికి పట్నం పోదామని చూస్తున్నా
అరే మంచి పని చేస్తున్నావ్ కలిసి తెలుసుకో అంటే తెలిసిన వాళ్ళని అడుగుతే నీకు కూడా అన్ని వివరాలు క్లారిటీ ఉంటది గదా అవును గని ఈ మధ్య నువ్వు అటు మన విధి చివర పోయినవా అక్కడ గ్రౌండ్ దగ్గర లైట్లు పెట్టిచ్చిరంట కదా మొన్నడిదక పిల్లలు ఆడుకోవడానికి మస్తు ఇబ్బంది అయింది ఇప్పుడు నైట్ కూడా అందరాడుకుంటున్నారు లైట్లు వచ్చినంక
అవునవును చూసినా జుసినా నేను కూడా వెళ్ళింన నిన్న నైటు అదొక్కటే కాదు మన పాత్స్కూల్ బిల్డింగ్ ఉండేది కదా దాని కూడా అబ్బ ఎన్నో సంవత్సరాల తర్వాతకి రంగులేషి చుట్టూ మొక్కలు నాటిరంట మన చిన్నప్పుడు స్కూల్ ఎట్లుండనె మొత్ త్తం వర్షం పడితే లీకేజ్ అయ్యి మొత్తం క్లాస్ రూమ్లకి వాటర్ వచ్చేటివి మనం బెంచ్ల మీద కూసొని ఆ క్లాస్నినేటోళ్ళం గుర్తుందా
అబ్బా ఎందుకు గుర్తులేదు వర్షం బడితే అసలు క్లాస్ లో వినడానికి చోట్ల ఎక్కపోయినా కూడా నిల్చొని కూడా క్లాసులు ఇన్నా రోజులున్నాయ్ అప్పుడు మన డెడికేషన్ చూస్తే నాకైతే గుర్తొస్తే నవ్వోస్తది మళ్ళా మనకి మ్యాసార్ ఉండేటోడు గదా ఆయన పాపం కొంచెం వర్ షంపడ్డా ఆ ఊరికే చిరాకు పడి అందరి మీద కోప్పడేటోడు
అవునవును ఆ సారు కోపమస్తే అస్సలు తట్టుకోలేక పోఎటోళ్ళం కానీ ఆయన చెప్పిన లెక్కల వల్లే నాకు ఇప్పుడు అంతో ఇంతో కొంచెం లెక్కలు చేయగలుగుతున్నా కూలీల కు కూలీలు కరెక్ట్ చేయ్యగలుగుతున్నా ఎంత తిట్టినా కొట్టినా ఆ సార్ అయితే నాకు మంచినే అనిపించిందిలే ఎంతైనా పెద్దలు మంచినే చేస్తారు కదా.
ఉమ్ బానే మంచిగానే మాట్లాడుతున్నావు గాని ఇప్పుడున్న పిల్లలకైతే ఆ భయం భక్తి ఏం లేనట్టే అనిపిత్తంది నా మనకే రెస్పెక్ట్ ఇత్తలేదు ఇంకా స్కూల్లో నా టీచర్లలకు ఏం రెస్పెక్ట్ ఇత్తారు ఎప్పు సరే గాని ఈసారి వర్షాలు మంచిన పడితే మరి మన ఊరి పెద్ద చెరువునిండుతాదంటావా ఈ సారయినా
ఆ అదే నేను కూడా అదే చూస్తున్నా, చానా మిస్ అవుతున్నా ఓ నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మా నాలుగళ్లి ఈ సారి కొంచెం గట్టిగానే పడేటట్టుంది. ఎంతైనా ఈసారి నిండితే అంత మంచిదే కదా ఊరంతా సంతోషంగా ఉందో నిండిపోతది. ఆ గలగల సౌండ్ కూడా మిస్ అయితున్నాం చాలా ఎంతైనా అది మన ఊరికి ప్రాణదానం లాంటిది కదా.
కొంచెం భూగర్భ జలాలు అవర్లలో నీళ్లు తగ్గినట్టున్నాయి. ఆ చెరువయినా నిండితే బావులలోకి, బోర్లలకి నీళ్ళు పైకి వస్తాయి. మనకు తావునెడు తిప్పలు కూడా తప్పుతాయి అన్నట్లో నువ్వు మొన్న ఇత్నాళ్ తెచ్చినావ్ అన్నావు గద ఆ నమ్మదవే అట్లానే భేట్నావా?
ఇల్ ఏదే నాటినా మొన్న తీసుకొచ్చినా మొన్న అదే చెప్పినా కదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని చిన్న శాంపుల్ తెచ్చుకున్నా. ఏ వెనకనే పెరట్లో పెట్టినా ఇట్లా సక్సెస్ అయితే దాన్ని పెద్దగా బిజినెస్ గా స్టార్ట్ల్ చేద్దామని వన్ వీక్ అయితంది పెట్టి ఇంకొక వారం అయితే మంచిగా తోటకూర తో కోతకు వస్తది ఫస్ట్ కోత నీకే పంపిస్తా. ఫస్ట్ ఆర్గానిక్ వ్యవసాయం చేయంగా వచ్చిన పంట ఆ టేస్ట్ ఎట్టుందో జరా చేసి నువ్వే చెప్పాలి నాకు
అబ్బో నాకు పంపిస్తావా చాలా మంచిది ఖచ్చితంగా పంపించు. ఇ నీచేతులతోని ఆర్గానిక్ గా వండించిన కూరయలు అంటున్నాబట్టి అయితింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితా సరే గాని అసలు ఇ మధ్య ఇండ్ల కెళ్ళి బయటకెళ్తాలేవు గదా సాయంత్రం అట్లా బయటికి పోదాం మామిడి తోటకే మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఏమంటావ్
పోదాం పోదాం నిజంగా అట్లా కలిసిపోక చాలా రోజులు అయితుంది. కాకపోతే చెప్పినా గదా ఈ మధ్య ఇ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బాగా పని ఉంది. సో నాకు సొసైటీ బ్యాంక్ దగ్గర కొంచెం పని ఉన్నది. దాన్ని కంప్లీట్ చేసుకొని సాయంత్రం మేము ఫోన్ కొడతా అందన్ని వేసుకునింత అ నుంచి అంటే మనం తోట ఎల్లమ్మ కాడ ప్రశాంతంగా కొంసేపు గడుద్దాం
ఆ మొత్తం బిజి ఆయిపోతన్నావ్ గదా ఇగ దోరికేతట్లే వధా సరే నువ్ అయితే బ్యాంక్ పని ముగించుకొని ఫోన్ చెయ్ ఏ మే మా ఫ్రెండ్ అందరం రెడీగా ఉంటాం అప్పటికే నువ్వు అచ్చినంక పోన్ చేయ్ కలిసి పోదాం ఉమ్ చానంటే మా మమ్మీ ఇప్పుడు నీతో మాట్లాడతన్న మమ్మె సంచి పట్టుకుని వత్తాంది ఏ సంచో ఏమో
అవునా సంత సామాన్లు అయితే కాదు కదా ఒకవేళ అయితే అందులో ముఖ్యంగా స్వీట్ బూంది ఉంటది. అలాగనే సేవ్ తీసుకొస్తది మీ అమ్మ కంపల్సరిగా అది పోయినా సారి నువ్ తీస్కొచ్చినావు గదా గట్లే మనం నువు తోటకేళ్ళినప్పుడు తీసుకుని రా అక్కడ అందరం కలిసి తినుకుంటాం. మాట్లాడుకుందాం
నీకు తిండి మీద బాగా ఇంట్రెస్ట్ కదా. మా అమ్మమ్మ ఏం చెప్తది నాకన్నా ఎక్కువ నీకే బాగా తెలుసు. సున్నాయ్ నువ్వు అన్నట్టే మా మమ్మీ తెచ్చిన సంచిలో బూందీ ప్యాకెట్ ఉన్నది. ఇంకేవో కొన్ని కూరగాయలు తెచ్చింది అవును ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది మొన్న ఆ సంతలో గాజులు అయినా వచ్చిండు కదా అని అక్కడ ఒక కొత్త రకం గాజులు చూసిన మస్తున్నాయి అవి కొనుక్కకోబుద్దుయింది కానీ నా దగ్గర పైసలు లేకుండా కొనుక్కలేక
మరి మొదలెటినవా ఈ గాజులు కమ్మలు బట్టలు అంటే అసలు ఆపవు కదా అయిన అయన రోజు వస్తూనే ఉంటాడు కదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం సరే చూద్దాంలే ఎలనప్పుడు ఈసారి కొనుకుందాంలే అట్నే ఊర్ళ పిల్లలంతా కూడా నీలాగే గాజులయన వస్తే ఉరికేటోలం తెల్సా ఎనక మొత్తం ఆగలగల సౌండ్ ఎనుకుంటూ
అవునవును అప్పట్లో మన దగ్గర రెండు రూపాయలు ఉన్నా కూడా బ ఆయన పన్నెండు గాజులు ఎస్టోడు ఇప్పుడు పన్నెండు రూపాయలు ఇచ్చినా ఒక్క గాజు కూడా దొరికేదట్లేదు సర్లే రేపైతే నువ్వు పొద్దుగాల ఆఫీసొలని కలవడానికి పోతున్నావు కదా సిటీకీ పోతవ మరి టౌన్ కీ పోతన్నావా
లేదు మన టౌన్ లోనే ఉన్నారంట ఇక వెళ్లి కనుక్కొని ఇక అట్లుంచే అటే రేపు మనం ఆ మనం నువ్వు అన్నావ్ కదా ఎటో వెళ్దామ అని అడికి వెళ్దాం సరేనా
సరే సరే మరి ఇప్పుడు ఏమన్నా రెడీ చేసుకున్నటిన్నరే రేపు పోయాటందుకు
అదే అదే అదే కొంచెం పనుంది మరి నేను రేపు అయినాక ఫోన్ చేస్తాలె కలిసి వెళ్దాం అట్సైడ్
సరే పెట్టుకో అన్నీ రెడీగా పెట్టుకోమరి బాయ్ బాయ్